ఏం చేస్సున్నారండి
మీరేం చేస్సున్నారు అండి ఎవరు అండి మీరు తిన్నారా ఏం చేస్తున్నారు
తిన్నామండి మీరు తిన్నారా
ఎవరు కావాలండి మీకు
తిన్నారా అండి మీరు తిన్నారా
తిన్నాము
ఏమ్ ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరేం చే స్తున్నారు
మేము కూడా ఏం లేదండి ఖాళీగా ఉన్నాం
హలో
ఖాళీగానే ఉన్నామండి
ఖాళీగనే ఉన్నారా అండి
ఆ ఏం ఏం తిన్నారండి
మేమా అండి
హ్మ్
మేం పప్పు వండుకున్నామం డి
పప్పు ఆహా మీరే వంట చేసారా
ఆ మేమే వంట చేసానండి మా ఇంట్లో మేమే చేసుకున్నం
అవునా మీకు పెళ్ళి అయిందా అండి
మా టయ్యిందండి
అవునా ఎంతమంది పిల్లలండి మీకు
మాకిద్దరు పిల్లలండి ఒక బాబు ఒక పాప
సర్ వాళ్ళు
వాళ్ళ స్టడింగ్ అండి
ఆహా
ఉ
ఏమన్నా సినిమాలు చూ అన్న ఏమన్నా స్టడీ అయనండి
స్టడి అ
ఊ ఏమన్న సినిమాలు ఏమన్నా చూసారాండి ఈ మధ్య
ఆ చూసామండి మేము రోజు చూసేది సినిమాలే చూస్త తమండి
అవునా ఇలా గా ఏం సినిమాలు ఎట్లున్నాయి సినిమాలు బాగున్నాయా
బాగున్నాయి హర్రర్ సినిమాలు అవి ఇవి అన్నీ చూస్తా ఉంటామ్ ఫ్యామిలీ సినిమాలు హర్రర్ ఇంకా అన్ని కామెడీ
హ్మ్ ఈ మధ్యటల ఎంత షాపింగ్ ఏమైనా చేసారా అండి
ఆ చేశామండి మేము టూర్ వెళ్దాం అనుకుంటున్నామండి అందుకోసమే షాపింగ్ చేసామండి
అవునా ఎక్కడికి అండి
ఆ టూర్ వెళ్తున్నాం అంతే
అచ్చ అవునండి మరి ఎలా ఉన్నాయి బయట ఆఫర్స్ ఏమైన్నా ఉన్నాయా లేకపోతే రెగ్యులర్ గానే ఉన్నాయా
ఉన్నాయండి చాలా ఆఫర్స్ ఉన్నాయి అన్ని షాపింగ్లలో ఆఫర్స్ పెట్టారు
ఆ హ ఎలా ఉన్నాయి మరి బట్టలు అయిపోయిందా షాపింగ్ ఇంగా ఉందా
ఇంకా సగం ఉందండి సగం అయిపోయది చాలా ఆఫర్స్ పెట్టారు కాకపోతే ఎండలో బయటకి వెళ్ళకుండా ఈవినింగ్ వెళ వెళ్తాన్నాము అట్లా షాపింగ్ తక్కువ అయిపోతుంది అన్నట్టు
అచ్చా
ఊహూ
ఇంకా ఏం చేస్తున్నారండి
మా అబ్బాయి స్టడింగ్ ఏ అండి
మీరేం చేస్తున్నారు ఇంకా
మేము ఖాళీగానే ఉన్నాము అండి
బోర్ కొట్టట్లేదా అ
అప్పుడప్పుడు కొడతది టీవి చూస్తాము. మా ఇంట్లో మా పావగారి మనవరాలు ఉంటది. ఆమెతో మాకు టైం పాస్ అయిపోయిద్ది.
ఆ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి.
మ పేరెట్ ఫుడ్ ఫేవరెట్ ఫుడ్ అనేది ఏం లేదు.
ఉ
హు ఆ రైస్ అంతే వెజ్ మే
వెజ్జ నాన్ వెజ్ అలాంటివి ఏం పడవా
నాన్ వెజ్ అంటే తింటాం, గానీ ఎప్పుడో ఒకసారి
ఆ మీరు ఏ వంట బా చేస్తారండి.
మేమా అండి.
హు
ఏమో అండి. మా పిల్లల్ని ఎప్పుడు అడగలేదు అడగాల మరి
అంటే మీకు ఈ వంట నేను చాలా బా చేస్తా ఇది నాకు ఇష్టం. అని అట్లా అనిపియలేద
ఆ అనిపిస్సదండి. టమాటా కూర టమాటా పచ్చడి
ఆహా
పప్పుచారు
అచ్చా
అ
ఎట్లా చేస్సారు పప్చారు ఒకసారి చెప్ప
పప్పుచార ఎట్లా చేస్తారండి. పప్పు ఉడకబెట్టుకొని
హు
ఉ ఇంత పన్ నానపెట్టుకొని పప్పు ఉడకపెట్టుక్కొని వ అన్నీ కూరగాయలన్నీ కోసుకొని పప్పు చారంటే పప్పు చారు ఒక్కటే చేయమండి. ఇగ పప్పు చారులో అన్నీ ఎస్తాము. ములక్కాయలు, టమాటా, వంకాయ, బెండకాయ, దొండకాయ
హు
క్యారెట్, ఆలుగడ్డ
హు
కరేపాక్ కో పతిమిరకాయలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ ఎస్తం.
స
ములక్కాయలు ఏసి మసలపెట్టెసి పోపేసి ట్రై చేసేస్తామని అప్పుడలా ఎయించుకుంనం పప్పుసారికి
అ
ఆప్పడాలంటే మా అబ్బాయికి చాలా ఇష్టం
ఉ స అప్పుడ వాళ్ళు మీరే పెడతారా లేకపోతే కొనుక్కొచ్చు
ఆ పడపుపడు పెడ ఆ రవ్వ వడియాలు పెడతాము
చ్చా
ఇంట్లోనే ఎస్తాము పన్న ఒకసారి పనుకుస్తాం
ఓకే ఓకే
వాడయాాల బాగాల వాట మాకు
ఓహో
అ
అవ ఇలా చేస్తారంండి
రవ్వ వడియాలు ఒక గ్లాస్ రవ్వటి ఎనిమిది గ్లాసుల వాటర్ తీసుకొని. ఉడుకబట్ వేసి ప్లాస్టిక్ కవర్ లో ఎండ పెట్టేస్తే ఒక రోజుంతంత ఎడినా అంటే కొంచం బాగా అయితాయి.
అచ్చా
మాంట్లో కొంచెం నువ్వులు జిలకర ఓమా ఇంత ఉప్పు వేస్తే బాగుంటది
ఓహఓ
బియ్య పొడియాలు రాత్రికి బియ్యం నానబెట్టేసి పొద్డుగాల వాట్టిని మొత్తం నల్ వేస్తే నూవుకలైతే లోౌకలను ఎసర పెసర్ పెట్టేసి వండి దాంట్లో ఇంత వోమా జీలకర నువ్వులు వేసి జంతికల పావు తోటి పోసుకొని కీర మీదనన్న ఎద్దరి మీదనన్న పోసి ఒక రోజంతా ఎండినాక చూస్తే. నూనలో ఎస్తే బా ఆగి బాగాయితే అంట
ఆవునా
అవును
ఇంకా మీర ఏం బాగ వండుతారు బిర్యానీ చేయడం వచ్చా నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం.
ఉ బిర్యానీ చేస్తామండి బాగా చేస్తాం
ఎలా చేస్తారంండి
బిర్యానీ ఎలా చేస్తారు చికెన్ తీసుకొచ్చి పెరుగు లో నానబెడతమండి
హ్మ్
పెరుగులో నానబెట్టి పెరుగులోనే అమ్మ నానబెట్టిన చికెన్ లో మసాలాల అన్నీ వేసేస్తాం చికెన్ మసాలా ఆ ఉప్పు కారం నునె ఏ నునె దాల్చిన చెక్క లవంగాలు పచ్చిమిరకాయలు పుదీనా అవి ఇవన్నీ వేసేస్తాం
ఆ
వేసేసి నానబెట్టేస్తాం ఒక గంట అరగంట
ఓకే అండి
పెట్టేసి బాస్మతి రైస్ తీసుకొని గ్లాసుకి రెండు గ్లాస్ మూడు గ్లాసు నీళ్ళు వేసేసి
అ
అన్నం పొంగురాగానే వంపేస్తాం
ఆ అంటే రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ చెయాలి అని అలా చెప్తారు
సెవెంటీ పర్సెంట్ అవసరం లేదు థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ కుర్ చేస్తే సరిపోయింది
అచ్చా
ఆ దాన్ని చికెన్ లో నాన పెట్టేకుంట ం కదా దాని మీద ఒక లేర్ేసి మళ్ళీ కొంచంుదీనా మళ్ళీ ఒక లేర వేసేసి ఆనియన్ నెయ్యిలో ఆనియన్ వెంచుకోవాలి దాంట్లో మళ్ళీ ఒక లేరు వేసేసి మళీ కొత్తిమీర అట్లా వేసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి సిమ్ములో పెట్టుకొని ఒక పా గంట అరగంట కుక్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోయి లాస్ట్ కొంచెం నిమ్మరసము ఫుడ్ కలర్ వేసేసుకొని దింపేసుకున్నామంటే సూపర్ ఉంటది బిర్యానీ
హు చ్యాట్‌
మీక్ చేయడం రాదా అండి
మాకోచ్చు గాని అంటే జనరల్ గా అంటే ఎవరైనా హెల్పతో చేశాం కానీ సోలోగా ఎప్పుడు చేయలేదండి
అవున మేము వంటల్‌ మేము వంటల్‌ బానే సమండి
అదే అర్ధ మవు బానే చెప్తున్నారు
ఆహ్ ఆహా హ్మ్
చ అండి వంట
మా పిల్లలకంటూ మా బాబు చేస్తాడు మా బాబు కొన్ని రోజులు హైదరాబాద్ లో ఉండేది వాడ అక్కడ చేసేది ఏదైనా కావాలన్నా నన్నే అడిగేస్తాడు వీడియో కాల్ చేసేసి అడిగేసి చేసేసుకుంటాడు చికెన్ బాగవండుతాడు మా బాబు
స
మిల్ మేకర్ బాగవండుతాడు పన్నీర్ బాగా వండుతాడు అ
అంటే మీ ఇంట్లో అందరికి వంటొచ్చా
వచ్చు మా సారికి వచ్చు మా బాబుక వచ్చు మా పాపక వచ్చు నాకొచ్చు
ఓకే అండి ఇంకా ఏంటి విశేషాలు
ఇం ఇంకా ఏం లేవు మా ఇంట్లో అందరికి వంటలు వచ్చు పనులుొచ్చు బానే ఇస్తారండి
అచ్చా మీ బాబు పెళ్ళి కాలేదా అండి
రాలేదండి ఇంకా మా బాబుకి కాలేదు మా పాపకు కాలేదు
స్టడీ అన్నారు కాదా
హ్మ్ స్టడీ లో ఉన్నారు స్టడీ అయిపోయినాక ఇంకో టూ త్రీ అవ టూ త్రీ ఇయర్స్ పట్తుందండి పాప చూసే పాపనే చిన్నది బాబు పెద్దోడుగాని పాపకు చేసినాకనే బాబు ఎదవన్ కుంటుంనమండి
అచ్చా స స
హ్మ్
తిన్నారా అండి మీరున్న
తిన్నామండి ఇయాల బీరకాయ పప్పు వండుకున్నాము సండే తినంమండి మేము నా నన్ వెజ్ దినముూ వెజ్ ఎ
అవునా
ఆమో కిలో ఉంటే తక్కువ అట్లా ట్యూస్డే తినము నాన్ వెజ్ మా ఇంట్లో తక్కువ అండి
ఆ సర్లేండిగా సరే అండి
సరే అండి